హలో
హలో నమస్కారమండీ
నమస్కారమండి
బోమ్ చేసారా
ఆ భోన్ చేసామండి మీరు
మేము భోచేసామండి ఏం తిన్నారండి
మేము పప్పు అన్నం తిన్నామండి మీరు
మేము రసము అన్నము వడియాలు తిన్నామండి
అవునా అండి
ప్రయాణం చేయడం అంటే బాగా ఇష్టమా అండి
ఆ మాకు చాలా ఇష్టం అండి మేము ఈ కొద్ది రోజుల్లోనే కేదార్నాథ్కి వెళ్ళింటిం
కేదార్నాథ్ కి వెళ్లారా అండి
ఆ అవునండి
మీ ప్రయాణం ఇలా జరిగిందండి మాతో కొంచెం చెప్తారా
చాలా కష్టంగా ఉంటుందండి
కి కేదర్నాథ్ కి వెళ్ళ ఊ
చూసినాక అదంతా వెళ్ళపోతుందండి కాకపోతే చాలా కష్టమండీ అది ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళడం
మీరు అక్కడికి ఇలా చేరుకున్నారండి అంటే మీతో పాటు ఏ వస్తువులు తీసుకెళ్లారు మీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించినారు అవన్నీ కొంచెం మాతో చెప్తారా
ఆ తప్పకుండా అండి మేము ఇక్కడ నుంచి ఆ ఫస్ట్ విమానంలో వెళ్ళామండి ఢిల్లీకి ఢిల్లీ నుంచి రిషికేష్ కి వెళ్ళామండి కార్ లో అక్కనుంచి గౌరి కొండకు వెళ్ళాం తర్వాత అక్కడ నుంచి ట్రేక్ ట్రెక్కింగ్ చేసుకుంటా వెళ్లాల్సి ఉంటుందండి మనం
ట్రాకింగ్ చేయాలంటే అక్కడ ము ముఖ్యంగా ఏముండాలండి వస్తువులు అట్లా ఏమైనా
మనకు ముఖ్యంగా ఏముండాలంటే మన దగ్గర జాకెట్ ఉండాలండి ఎందుకంటే క్లైమేట్ ఎప్పుడు ఎట్లా మడతాదో తెలియదు కదా
అంటే అక్కడ క్లైమేట్ కోల్డ్ గా ఉంటుందా అండి ఎక్కువ
ఆ కొన్నిసార్లు వెచ్చగా ఉంటది కొన్నిసార్లు గాలి కొన్నిసార్లు మంచు ఇలా క్లైమేట్ చేంజ్ అవుతనే ఉంటదండి కా కాన్స్టెంట్ ఉండదు ఒకటేలాగా ఉండదు అస్ స
ఉ
మనకి ట్రెకింగ్ షూస్ చాలా ఇ పాతేటండి మరి ఒక స్టిక్ కిందనే మనక్ కమ్బుతారు ఆ స్టిక్ కొనుక్కోవాలా ఒక టెన్ రూపీస్ ఇస్తే ఇస్తారండి ఇ
అంటే అ స్టిక్ సహయంతో మనము కొండ నికల్నట
ఆ దాని ఆ దాని సహాయంతో మనం ఎక్కాల్సి ఉంటుందండి మరీ వచ్చేసి ఒకటి అంటే మనకి వాన పడేటప్పుడు జాకెట్స్ కూడా అక్కడ అమ్ము వతా అంటారండి అవి కూడా ఒక ఫార్టీ రూపీస్ మనం తీసుకొని వెళ్ళ చు మలీ మనం రిటర్న్ వాళ్ళకి మనం అది ఇచ్చేస్తే మలి మన థర్టీ రూపీస్ వెనక్కి ఇచ్చేస్తారండి
అవునండి ఇలా ఉందండి ఎలాంటే టెన్ రూపీస్ మమ్మ ఛార్జ్ చేస్తారు
ఆ చాలా బాగుంటుందండి చాలా మధ్యలో మనం వెళ్ళేటప్పుడు చాలా క్షేత్రాలు వస్తాయండి చూడాల్సింది ఆ కొండల మధ్యలో చాలా బాణా టి న్నాండి
అట్లా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయని విన్నానండి ఇది నిజమేనా
ఆ అవునండి మన దగ్గర ఒకటి ఆక్సిజన్ గ్యాస్ ఉంటే మేలండి చాలా మంది దా అది లే చనిపోయిండే వాళ్ళు కూడా ఉన్నారండి మనం చెక్ చేసుకుంటా హా వెళ్ళొచ్చు లే గుర్రాల్ మింద అయినా కూడా వెళ్ళచ్చండి
అంటే ఇప్పుడు అక్కడ మనం పైకి వెళ్ళడానికి గుర్రాల్ మీద కూడా వెళ్ళొచ్చా
ఆ వెళ్ళచ్చండి లేదంటే వాళ్ళు మోసుకొని కూడా కొంతమంది ఒక ఇద్దరు మోసుకొని కూడా పోతారండి మనల్ని
హు వాళ్ళకి మనమెంత ఎంత ఇయ్యచ్చు ఎంత ఉంటుందండి డబ్బులు
మూడు వేలు దాకా నాలుగు వేలు దాకా ఇయ్యాల్సి ఉంటారండి మనము
హు అంటే ఇప్పుడు ఎవరైనా ముసిలివాళ్ళు అలావా అట్లాంటోల్లు ఎక్కలేరు కదా
ఆ వాళ్ళ కోసం ఇలాంటివి కూడా ఉంటాయండి
వుంటే మీకే బాగా మంచిగా ఇవి
ఆ చాలా బాగుంటుందండి
ఉ ఉ అక్కడి వెళ్ళడం చాలా మంచిది అంటారా అండి మీరు
అవునండి చాలా బా బాగుంటాయి చాలా అందమైన ప్రదేశం నేను ఒక్కసారి చూడాల్సి సిందండి
అంటే మీరు ఏం చెప్తన్నరంటే ఇప్పుడు మనం కింద నుంచి పైనికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకునేంత వరకు ఎంత కష్టమైనా దేవుడిని చూసిన తర్వాత అట్లా అట్లా అని అనిపిదు అని చెప్తన్నారు అంతేనా
ఆ అవునండి అనంత పద్మనాభ స్వామి గుడి కూడా చాలా బాగుంటుందండి
ఎక్కడ అండి అది
అది మన కేరళలో ఉందండి
హు మీరు ప్రయాణాలు బాగా చేస్తారా అండి
ఆ అవునండి అది ఎలా ఉంటుందంటే నాలుగు గది నుంచి మనం దేవుని చూడాల్సి ఉంటుందండి ఒక గదిలో ఆయన ఎద భాగం తర్వాత కడుపు తర్వాత కాళ్ళు అలా చూడాల్సి ఉంటుంది ఆ స్వామి అంత పెద్ద పెద్దగా ఉంటాడు
హు గతంలో ఒక్కసారైనా వెల్లి రావాలండి ల్కూ
ఆ అవునండి అవునండి వెళ్ళి రండండి మీరు కూడా
మీరు ఒక నెల క్రిందట లేకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కడికైనా ప్రయాణం వచ్చేసారా అండి
ఆ చేసామండి అదే కేదార్నాథ్ బద్రీనాథ్
హ్మ్
ఇవన్నీ చేసామండి
ఆ ఆ ప్రదేశాలన్ని చాలా బాగున్నాయిండి ఆ ప్రయాణం ఎలా ఉంది అంటే వెళ్ళడం కానీ మీకు తిరిగి రావడం కానీ అట్లంతా
వెళ్ళడం చాలా కష్టం ఉంటుందండి మరీ తిరిగి కిందికి రావడం సులభమే
హ్మ్ ఉ
ఆ కాకపోతే మన జాగ్రత్తల్లో మనం చాలా ఉండల్లండి అసలు ఎప్పుడు ఏం జరుగుతాదో మనకేం తెలిదు అన్నమాట ఏం జరిగినా దేవుడే అని చూసుకుంటా పోవల్ల అ
ఆ మీరొక్కరే ప్రయాణం చేసారా లేకపోతే మీతో ఎవరైనా వచ్చారా
మేం ఒక్కటే చె మేము ఒక్కటే చేసినాం అండి
చాలా ధైర్యవంతురాళ్లు అండి మీరు ఒక్కరే వెళ్ళి అంత దూరం మీ ప్రయాణం అంతా చేయడం ఆ అవునండి చాలా బాగుంటుందని విన్నాను నేను కూడా
ఆ అవునండి మీరు కూడా వెళ్లేేసి రండి మీరు ఎక్కడికి వెళ్ళలేదా ఈ మధ్య
నేను ఈ-ఈ మధ్య కాలంలో తిరుపతి విజిట్ చేశానండి తిరుపతికి వెళ్ళానండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి
తిరుపతిల దర్శనం ఎలా జరిగింది ఎలా వెళ్లారు
పంగం రైల్వే స్టేషన్ దగ్గరని అ విష్ణు విలాసం ఉంటాది కదా అక్కడ తీసుకనిన్నా లేకపోతే కిందని మంచిగా ఫ్రెష్ అయి వెళ్ళిపోవచ్చండి స్వామివారిదే ఆ స్వామివారి అదే బా వాహనం వస్తుంది కదా
ఆ
వాహనంలో వెళ్ళిపోతే ఆ వాహనంకి అంటే మనకి రెండు ఉంటాయి కదా మెట్లు శ్రీవారి మెట్లు గాని అలిపిలి మెట్లు గాని ఇ ఎక్కడ కావాలంటే అక్కడ దిగి ఏ ఏ మెట్లయినా ఎక్కొచ్చు ఆ మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ నుంచి ఇంకా మళ్ళీ కళ్యాణ కట్టలు ఉంటాయండి కల్యాణ కట్ ట్టల్లోకి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఇంకా గుండు స్వామికి వెంటుకలు ఇయ్యాలన కత్తెర వేయాలన్నా అక్కడ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ మళ్ళీ రెడీ అయ్యి ఇంకా దర్శనంకి వెళ్ళిపోవాల అండి మనం
ఆ అవునండి కానీ చాలా బాగుంటుందని విన్నాను
ఈ అల్ల్పిరి మెట్లు ఎక్కుతా ఉన్నప్పుడు మధ్య మధ్యలో జంతువులు జింకలు పక్షులు కోతులు ఇలాంటి చాలా వరకు గు ఉంటాయండి ఎవరు మనం ఒక్కటే వెళ్ళినా కూడా దా వాటిని చూస్తూ స్వామి వారిని స్మరణ చేసుకొని వెళ్ళిపోవచ్చండి
ఆ అవునులే అండి
అయిన వెళ్లాల్సిందే అండి అది కూడా
హా అవున అవునండి
ఆ మనం ఎంత కష్టపడి వెళ్ళినా గాని స్వామివారి దర్శనం చేస్సెకీ క్యూలో అంతా తిప్పుతానే ఉంటారు తిప్పుతానే ఉంటారు చాల ఉంటుంది అయిన కూడా ఎప్పుడైతే మనం దర్శనం చేసుకుంటామో స్వామివారిని చూడ కానీ అసలు అప్పటి వరకు ఉన్న కాళనొప్పులు కానీ అవి ఏమన్నా కానీ దర్శనమైనవి వెంటనే చిటుకలో మాయమైనట్టు మాయమైనట్టు అవుతాయండి
అవునండి మేము కూడా ఒక మూడు సార్లుమో వెళ్ళొచ్చాం చాలా మంచి అర్శ వచ్చాం
ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అందరూ కాయిన్స్ ఉంటాయి కదండి రూపాయి బిల్లు మీ పైకి విసురు వస్తా ఉంటారనమాట
అవునండి
ఆ కొంచెం ముందయిపోతే అప్పుడు స్వామి వారి ఉండి ఉంటుంది పెద్దవి ముడుపూ కట్టేవి అక్కడా మా తోచినంత ఆ స్వామికి ఇచ్చి మళ్ళీ ఇంకా అట్లనే కివలో వస్తే మనకి అక్కడ ప్రసాదం కూడా పెడతారు అనమాట అండి పేహోర కానీ చిన్న లడ్డు కానీ కేసరి భాగ కానీ అవన్నీ పెడతారు అవి తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అట్లనే ఇంకా బయటకి వచ్చి బయటకి వస్తాము ఇంకా బయటకి వచ్చిన తర్వాత లడ్డూ కౌంటర్ లో పో లడ్డూ తీసుకోవళండి తిరుపతి దర్శనం వెళ్ళిన తర్వాత ఎవ్వరన్నా కాని లడ్డు అనేది స్వామీ వారి ప్రసాదం కోసమే వెళ్తారండి చాలా మంది
ఆ అవునండి చాలా బాగుంటుంది
చాలా బాగుంటుందండి ఆ ఆ ఆయన్ని చూసిన తర్వాత మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది అప్పటి వరకు పడిన కష్టం అంతా వెళ్ళిపోయేలా అనిపిస్తుందండి మీరు కూడా వెళ్ళి రండి
ఆ సరే అండి వెళ్ళొస్తాం నేను కూడా
కూడా ప్రయాణాలు బాగా చేస్తారాని అర్థమయిందండి మీతో మాట్లాడడం వల్ల
ఆ అవునండి నేను మధ్యకాలంలో చాలా చేసాం
మేము కూడా ఈ మధ్యకాలంలో వెళ్తున్నామండి ప్రయాణం చేస్తున్నాం బాగా ప్రయాణం చేసిన ఊర్లు చాలా బాగుంటుందండి కొత్త కొత్త పరి పరిసరాలు కొత్త కొత్త మనుషులు కొత్త కొత్త ఎక్స్
హు ప్రకృతి చాలా బాగుంటుందండి మనం ప్రయాణం చేసేటప్పుడు
ఉ అవునండి పచ్చగా మంచిగా
ఆ చాలా బాగుంటుందండి
చాలా బాగుంటుందండి ఇట్లా ప్రయాణం చేయడం అందరితో కలిసి
ఆ అవునండి
మీ విలువైన టైం ని మాకు ఇచ్చి మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలండి
ఆ ధన్యవాదాలండి